ఏడి
హాయ్ తిన్నారా లేదండి
ఉమ్ ఏం లేదండి ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు మాకి ఇంకా ఖాళీగా కూర్చోన్నాం
అవునా లేదు ఈ రోజు కాలేజ్కి వెళ్ళలేదు దక్షిణకొరియా అబ్బాయి కాలేజ్ కాలేజీ లో పని ఉంటే జస్టు ఇక్కడే ఉన్నాం క్లాస్ క్లాస్
ఆ ఎంపనండి
జస్ట్ కొద్దిగా రా అంటే కొం ఫీజ్ది అండ్ ప్లస్ స్కాలర్షిప్కి ప్రాబ్లం అంటే వచ్చానండి
ఉ
మీరండి
మా క్లాసెస్ జరుగుతాన్నాయండి ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు టెన్ మనిట్స్ ఒ ఫిఫ్టీన్ మనిట్స్ టాది బ్రేక్ తర్వాత వెళ్ళాలి క్లాస్ కి
ఓకే ఓకే అండి అంటే ఇక్క అయితే ఇదే వర్ కొన్ని ధాటి అకెలేదండి కొద్దిగా సైన్స్ త టిప్పు టిప్పుతున్నారు తిరుగంటున్నాము
ఆ
మీరు తిన్నారండి
ఆ ఫుడ్ బాలేదండి ఈ రోజు పీజీలో ఇంకా
అంటే క్యారీ అన తెచ్చుకోవచ్చు కదా లైక్ ఏదనా స్నాక్స్ టైప్
అ ఇంగ కాలే పోతది ఇంకొక పీరియడ్ ఉంది అయిపోతే ఇంకా వెళ్ళి తినాలని
ఓహో ఫోర్ వర్క అండి మీ క్లాసెస్
ఆ ఫోర్ ఫిఫ్టీన్ వరకు అండి ఉ
ఉ
ఉ ఇంకేంటండి
ఎం లేదండి చెప్పాలి మీరే ఏమనా ఏం చేశారండి అంటే పోయిన వీక్ వీకెండ్లో
ఏం లేదండి ఆ బోర్గో తుంటే పీజీలో ఇంకా మా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళడం టీ తాగడానికి అలా తిరుగుతూ ఉండేవండి
అవునా ఆ అంటే ఏమ్ అంతేం చేయలేదండి కానీ జస్ట్ మాల్ కి వెళ్ళామండి మాలిక వెళ్ళి ఒక తిరిగా అంత తిరిగి డ్రెస్సు కొన్నా మాళనే కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసాము వచ్చేసామ అండి
ఆ ఇప్పుడు సమ్మర్ కదండి ఎక్కడికి వెళ్ళకే కాదు
అవును అది చాలా చాలా చాలా ఉందండి ఇంగా పుల్లు వేడి ఉంది
అస్సలు రూమ్ లో నుంచి బయటికి రాలేకపోతున్నాం అంత ఎండలు ఉన్నాయి
అవును అండి ఇప్పుడు ఫ్యాన్లు యేసినా కూడా ఫ్యాన్ లో కూడా వేడి ఎక్కువ అయితుంది
ఆ ఆ ఇంకా ఎప్పుడు ఈవినింగ్ అలా బయటకి వస్తామండీ ఇంక రానే రాము తిన్న తర్వాత ఈవెనింగ్ బయటకు వాకింగ్ అలా చేసి కొంచెప్ ఫ్రెండ్స్ తో ముచ్చట్లేసి పోతాం హ్మ్ మీరండి మీరేం అలా వాకింగ్ అలా ఏం వెళ్లరా
ఆ మేము అంతేండి రిపీట్ అదే ఆ రేబింటెల్ జస్ట్ సాయంత్రంపుట వాకింగ్ వస్తాము ఎవరైనా మా ఫ్రెంస్ అట్లా వస్
ఉమ్మ్
వల్రా రారు రా రామంటే ఇంగా నైట్ వాళ్ళతో పాటు వాకింగ్ కెళ్తామండి
ఉమ్ మీ కాలేజ్లా టీచర్స్ లో ఎవరన్న క్రష్ ఉన్నారండి మీకి
ఆ టీచర్స్ లో క్రష్ ఆండీ కష్టంగాఉండదండి
ఆ
యేసేములో ఇంగ్లీష్ హిందీ అంటే మా ఇంగ్లీష్ మ్యామ్సూ సజెసషన్
ఆహా
ఆ మేడం ఆ మేడం కొద్దిగా బాగుండేండి
ఉమ్
గా దాంత్
అంటే ఎలా స్టార్టయింది ఎలా ఎండైంది అలాఎమానా చెప్పగలరా
వచ్చింది మేడం మా క్లాస్ కు చాలా బాగుంది అంటే నాకు నచ్చింది క్రష్ ఫీలింగుంటది ఎండి ఏదంటే ఆ సెమే లాస్ట్ ఇంకా మేడంతో అంతే
హ్మ్మ్ ఇంకెవరు చ్ నచ్చలేదండి ఇంకా
ఫస్ట్ నచ్చారండి ఒక అమ్మాయి నచ్చింది క్లాసులో ఒకటే క్లాస్ అన్నమాట ఆ ఆ అమ్మాయిని ఎప్పుడంటే అంత గమనియలేదు ఒక వన్ మంత్ అయిపోయినంక లిఫ్ట్ లో చూసాను ఆ అమ్మాయిని
ఆ
అపుడు కొద్దిగా ఏమంటారో యండి అండి ఫస్ట్ టైమ్ అదే ఏమంట్రో వన్ సైడ్ లవంటే అంటే చూసినావెంటనే నచ్చడం ఉ తీసిన వావా యాక్లాస్ ఎవరానప్పుడు అప్పుడు టే మా క్లాస్ల్నే అప్పుడు పెరుగు అప్పుడు పేరు గుర్తొచ్చింది ఈ పాప మా క్లాసే కదాని ఆ పాప పేరు గుర్తొచ్చింది ఆ పాపను ఎక్కడో చూసానా అని నేను మాట్లాడేవాడిని కాదు
హుమ్
మెలాగా ఫీలింగ్స్ ఉన్నాయి
హుమ్
నా సెకండ్ సేమ్ కీ పార్చేమైంది క్లోజ్ అయినం బానే
హ్మ్మ్
అలా అంటే అంతే అండిగా ఆహా మీ మీ ఫ్యామిలి
మాకా
ఆ
ఆ కూ ఆ ఫస్ట్సెమ్ మా ఇంట్లో ఏం లేదు గాని సేకండ్ సెమ్ లో పిపిఎస్ ఆర్ ఉండండి
ఆ ఓకే
ఆ అసార్ అసార్కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు జస్ట్ ఇప్పుడే అంటే జాయిన్ అయినారా ఆయన
ఆహా
ఆ ఆయన చూడ్డానికి కాని ఆయన పర్సనాలిటీ అండ్ వే ఆఫ్ టాకింగ్ అలా బాగుండిందండి.
ఆహా ఓకే ఓకే సోరటిస్
ఆయన కూడా మంచిగ మాట్లాడుతుండు మాక్
ఓకే
కామెడీ చేస్తుండె లైక్ ఫ్రెండ్స్ లెక్క ఉంటుండె సారు
ఆహా
ఇంక అలా అలా ఇంకా సేమ్ అయిపోయింది ఆయన వేరే సెక్షన్స్ పోతుంది నేను వేరే సెక్షన్ అండి ఇంక అలా ఎండ్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి ఆయన కనపడలేదు మేము చుప్ అంటె కన్ మాట్లాడడానికి వీడుగానం పడలేదు
ఉహూ
ఇంకా సో అలా అయిపోయింది కానీ మెమరీస్ బాగున్నాయి ఆ సార్తో మంచిగా మాట్లాడడం అంటె ఇప్పటి వరకు ఆ సార్ మాట్లాడినట్టు ఇంకా ఎవరు మాట్లాడలేరు కాబట్టి హుమ్మ్
అవునవును కరక్టే అండి
ఉమ్
ఉ ఏ అబ్బాయిలు ఎవ్వరు లేరండి క్లాస్
ఆహా అబ్బాయిలు ఏమంటాలేరండి మాట్ల క్లాస్ లా అందరు చిల్లరోళ్లు ఉన్నరు.
అచ్చ ఓకే
ఆ
ఊమ్
అందర్ తులవాళ్ళే మా క్లాస్ లో
అహ్ మి మీ మీ ఫ్రెండ్స్ అంటరా ఇంగ అమ్మాయిలు వాళ్ళకి ఏం అన్న ఉన్నారా? బాయ్ ఫ్రెండ్స్ అంటే జస్ట్ ఒక్కే కాలేజ్ నుంచి పరిచయం అయ్యారా వెళ్ళి వచ్చాం పై వెళ్లి వచ్చామ్ పరిచం వచ్చినంక పరిచయం అయ్యార
ఆ ఈడికి వచ్చిన తర్వాత పరిచయం అయినారు
అవునా ఊమ్ ఆ లె అంటె ఇప్పుడు మీకు అదే ఫస్ట్ పరిచయమైనలే ఉన్నారా లేకుంటే ఏనా డె చేంజ్ అయిపోయారా ఫ్రెండ్స్
అంటె మాకి క్లాసెస్ చేంజ్ చేస్తా అంటరు కాబట్టి సెక్షన్స్ మార్తా అంట్ ఇంక అప్పుడుకప్పుడు ఫ్రెండ్స్ అవుతా ఉంటరు
ఆహా అంటె మీకు కాస్ ఉంటె ఫ్రెండ్స్ ఉన్నారా?
ఆ పిజి మెట్స్ ఉన్నరు కన్స్టంట్ లో
ఓకే
ఉమ్
బాయ్స్ అండి
బాయ్ స్ తో మేమ్ మాట్లాడవండి
ఆ ఓ అయితే ఓకే ఓకే
ఇంట్లో వాళ్ అంటే ఇంట్లో వాళ్ళు కొంచమ్ భయమంద్ కే మాట్లాడం
ఆహా ఔనా
ఉహ్ హు మా ఫ్రెండు ఫోన్ లో మాట్ లాడుతున్ తాత వతిర్ స్తున్నాడండ్
ఔన్ ఆ హ్ అందుకే ఎందుకన్ ఎందుకు నవ్వుతున్ రని అడుదాం అన్ కున్నా మీరే ఎపెశారు
ఉమ్ ఆ దే ఇంతసేప్ ఎవర్ తో మాట్ లాడుతున్నావ్ అలా ఇలా అని మాట్లాడుతుంటే
ఓకే ఓచ్చే ఇంకేవండి ఉహుమ్ ఇపుడు ఏం చేయాలండి పర్ట్ టై జేయాలా క్లాస్ అయిపోతే
ఏం లేదండి ఇంకా పీజిక్ వేళ్ళడం మ్ స్నాక్ సన్ టెంట్స్ స్యక్ తిన్ డమ్ ఇంగ రూమెట్ స్తలా ఇలా మాట్లాడమ్
ఔనా ఉమ్ లేయండి ఇంగ ర ర్ తయ్ ఐ దో వర్ కయిపోతే ఇంగ రూమ్ కేళ్లి కొద్ రెస్ట్ తీస్ కోవాలి
ఆ ఆ హ్మ్ సరే లేండి అయిపెంద్ చూస్ కోండ్ వర్ కు ఏమన్న ఉంటే
ఓకే బాయ్ అండి
ఉమ్ బాయ్